హలో
హలో
వినపడతాందా
ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా
మ్మ్ ఇనిపిస్తుంది ఏం చేస్తున్నార
ఏం చేయలే కాలిగున్నా హెల్త్ బాలేదు
ఏమైంది
జలుబు చేసింది
అవునా హాస్పిటల్కి వెళ్ళలేదా
లేదు నిన్నా నైట్ స్టార్ట్ అయ్యింది టాబ్లెట్స్ వేసుకున్నాను పర్వాలేదు
అవున ఏమితిన్నారు
అన్నమూ సాంబారు
మ్మ్
మీరు
మ్మ్ అన్నము శనకాయల పచ్చడి
శనక్కాయల పచ్చడా
మ్మ్
కారం పొడి అంటారదా
అవు ఇబ్బుడు బాగుందా అంతా
పర్వాలేదు కొంచము సాయంత్రం అదే హాస్పిటల్కి పోవల్ల ఇంకా ఆఫీస్కి కూడా పోలేదు
ఎక్కువగా ఉన్నట్టుందిగా
హ్మ్మ్ అవును చలికి ఇక్కడ ఎండ లేకుకుంటే ఇంగంతే ఈ ఇప్పుడు నుంచి ఇంగ స్టార్ట్ నైట్ కీ ఈ వింటర్ అయిపోయేవరకు
ఆ
ఎంత జాగ్రత్తగుంటే అంత బాగుంటది లేదంటే హెల్త్ అంతా ఇది అయిపోతుంది
ఆ కొంచెంగా ఉన్నప్పుడే హాస్పిటల్కేళ్ళి చూపించుకో మళ్ళి ఎక్కువైనాక ప్ర ప్రాబ్లం అవ్వకుండా ఉంటది
ఊ అదే టుడే ఈవినింగ్ పోతాన్
ఉహ్
అసలు ఎండే లేదు ఆ మేఘాలు అన్నీ ఉన్నాయి వర్ ర్షం పడేటాట్లు గాలి
ఆహ్
ఇదే ఉంది ఎక్కువ
ఇక్కడ ఎక్కువ ఉంది ఎండ బయటకోచ్చేకి కూడా లేకుండా ఉంది
అవునులే
వంట ఎవరు చేసారు
హు మా అత్తమ్మ చేసింది ను మార్నింగ్ నుంచి ఉ పండుకొనే ఉన్నాను నేను మార్నింగ్ లేసినాను బ్రష్ చేసినాను అంతే నే ఇంక పండుకొనే ఉన్నాను తినేసి పండుకున్నాను మళ్ళీ ఇప్పుడు లేసి సాను ఇంతకు ముందు లేసినాను తిన్నాను కూర్చొని ఉన్నాను ఖాళిగా
ఆహా అంతా ఆమె చేస్తాదా వంట
ఊ అంతా మా అత్తమ్మ చేసేది నేను ఆఫీస్ పోతాం కదా టైమ్ ఉండల్లేదు మార్నింగ్ ఏ పోత్ తాను హాఫ్ డే వస్తానే ఇంక పడునుకొని వెళ్తాను
పిల్లలు అయ్యి పిల్లలు
ఇంకా లేదు ఊ
అవునా
మీరే ఏర్న్ చేస్తున్నారు
ఏం జేయలే పాప ఏడుస్తుంది ఇగ పాప పకి సిరప్లు ఏసినా కొంచెం ఫివర్ గా ఉంటే
ఊ గో ఈ వాతావరణం కంతే చిన్ చిన్నపిల్లోల్లకైనా అంతే పెద్దోల్లకైనా అంతే చానా ఇదయిపొతుంది హెల్త్
తడి బట్టేసి బాగా తుడిచి ఆడ పండేసి
ఉ మనం అయితే మాట్లాడతాము చెప్పుకుంటాము ఇది బాలేదు ఇది అని వాళ్ళు చెప్పుకునేకీ అయ్యదిల్లేదు ఏం హెల్త్ బాలేదని
వేడి చేస్తాంది ఎక్కువగా
ఉ
అందుకనేసి హాస్పిటల్కికేళ్ళా నిన్న వెళ్తే ఫీవర్ నా లోపల వేడి ఎక్కువ ఉంది దానివల్ల పెయిన్స్ వస్తూ ఉంటాయి ఎందుకు ఏడుస్తాంది ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు
ఉమ్.
ఉమ్ లేకుంటే అట్లానే ఉంటే మళ్ల దిస్కరమ్మన్నా.
ఇంగా ఎక్కువ ఉంటుంది నిద్రే ఉండదు వాళ్లకు ఇగ.
ఆ నిద్రపోదు. నైట్ నిన్న హాస్పిటల్కి ఏళ్ల కదా సిరప్ లేసా కొంచెం పడుకొని ఉంది.
ఆ.
మళ్ళీ ఆఫ్టర్నూన్ లేసి అట్లే చేసుకున్నా.
అవునుల్లే మా. అక్క కూతురికి అంతే కదా చూసింటిమి చిన్నప్పటి నుంచే.
ఊమ్.
ఆ హెల్త్ బాలేేదు అంటే నైట్ అసలు పంకునేది లేదు ఏడుస్తానే ఉంటుంది.
ప్రాబ్లమ్ చానా పిల్లలతో మనకు నిద్ర ఉండదో వాళ్ళలకు నిద్ర ఉండదు
ఉమ్ వాళ్ళు ఏం చెప్పుకునేకయలేదు మనకి అ. మొత్తం ఎం లేదు ఎమ్.
అవునండి ఇత్తలేదు గదా. హాస్పిట్ల్కిల్ మనల్నే ఆడుగుతారు వాళ్ళు ఏమైంది అనేసి.
అంటిది రక్ష పెట్టిస్తారు అంటారు కదా.
ఉమ్.
అట్లాంటివన్నీ చేసి చేసి.
ఏందీ అ.
రెచ్చి పెట్టిస్తారు అంటారు కదా అది గాజు తుంటది కదా. దాన్ని హీట్ చేసి పెడతరు కదా.
అవునా తెలిదు.
తెలీద ఇక్కడ పెడతారు ఇది చేసి తల ఇది. ఫోర్ హెడ్ కీ మీద పైన ఉంటది కదా తల బ్యాక్ బ్రైయిన్ అ. అక్కడ పెడతారు మెడ దగ్గర బ్యాకు. పెడతారు పెడితే తగ్గిపోతుంది అంటారు.
అవునా.
అవి ఎప్పటి నుంచో ఉండయి ఇప్పుడు హాస్పిటల్స్ సేక్కువ అయిపోయినాయల్లే అంటే ఒక్కొక్కసారి. పని చేస్తుంది అది కూడా అట్లా పెట్టిసినా కూడా.
ఉమ్. ఏమైన్.
హాస్పిటల్స్ కేంత చూపించినా. తగ్గదు ఒక్కొక్కసారి ఒక్కొసారి అది పెట్టిస్తే అది తగ్గిపోతుంది.
ఉమ్.
దేవుడ్ రమ్మంటారు.
చూడాలే మళ్ళీ ఎట్లనేంటే రేపు మొన్నడెల్లీ.
ఉమ్ ఎన్ని ఇయర్స్ ఇప్పుడో.
త్రీ మంత్స్ పాప కు.
త్రీ మంత్స్ ఏనా అ.
ఉమ్ బాబున్నాడు బాబుకు త్రీయర్స్.
అవునవునుల్లే.
ఉమ్.
అ అదే అంటే పాలు అమ్మ. పాలేనా ఎట్లా అవునుల్లే.
తల్లి పాల ఇత్తా బుడ్డి పాల ఏం పత్తదు
ఆ ఆంటీ ఇప్పుడు ఉండే జనరేషన్ లో తక్కువ కదా అట్లా తల్లిపాలయ్యేది ఎక్కువ బుడ్డిపాలే ఇస్తారు
మ్మ్ వీరు కొందరు ఇస్తారు నాకు ఇష్టం ఉండదు
మ్మ్ అంటే తల్లిపాలు ఇస్తేనే వాళ్ళకి
ఆ బాగుంటారు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా పిల్లలు తట్టుకోగలుగతారు తల్లిపాలు శక్తి కా పాపకి
ఆ
ఆ బుడ్డి పాలు పొడి మందు ఇస్తారా వేడి నీళ్ళు వంచి వేస్తారు అంత చెప్తే ఉండదు ఒకవేళ నాకు పాలు తక్కువ అనిపిస్తే పాలు కాంచుకొని తెల్లగడ్డ దాంట్లో వేసి కొంచెం కాంచుకొని తాగుతా అవి తాగితే పాలు కూడా పడతాయట్లా
అవునా
మ్మ్ అట్లాంటి చేసి నేను మాట్లాడ ఏమన్నా పశ్శ్యు మాకు
అవునవును లే
అవును రాగూడదు
మ్మ్
మ్మ్
మా అక్కకెమో స్టార్టింగ్ వన్ మంత్ అట్లా వచ్చిండా ఇంకంతే మళ్ళా ఏం లేదు ఇద్దరికి బుడ్డిపాలె మూడు నెల్లకుకొక తే వన్ ఇయర్ ఒకటి ఆరు నెలలకి ఒకటి టి అట్లా సపరేట్ సపరేట్ ఉంటాయి పొడి అదే తెచ్చకొని తాగుతా వుంటిమి
అట్లా ఏది నేనైతే అలా పిండి కూడా పెట్టను
అవున్లే
కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటా
అవునవున్లే
అవును ఇంట్లో నేను తయారు చేసుకొని పెట్కుంటా లేదంటే ఇంకా అన్నం ఏదో ఒకటి క్యారెట్టూ పొంగలి అలాంటివి చేసి పెట్టేస్తా
అవున్లే
మ్మ్ హ్మ్
మాములుగా ఇదెందో సిర్లాకు అట్లా పెడతారు అంటారు కదా
పెట్టము మేము
అవునా అది పొడిలాగేనా ఉండేది
ఆ పొడిలాగే ఉంటది కాకుంటే అవి తింటారో తినర్లే అంత పెట్టను తీ నేనైతే ఇంట్లోనే నేను భయమూ బాధలు అవును పెట్టుకొచ్చి బాన్లో బాగా వేయించి పొడి కొట్టేసి తినిపిస్త మ్మ్
అంటే అది తిని దేనికి అది స్ట్రాంగ్ గా ఉన్
పొప్పు ఆ స్ట్రాంగా వస్తాది బాగా ఇ సిర్లాకు ఎందుకంటే అది స్ట్రాంగ్ గా ఉంటాయి మన ఇంట్లో తయారు చేసుకుంటాం కాబట్టి అన్ని డ్రై ఫ్రూట్స్ అవి చేసుకుంటాం కదా దాంట్లో అందుకు బాగా పడతది ఇది కూడా కొంచెం గట్టి పడుతుంది బాగుంటాది అక్కడ అంగట్లో షాప్ లో తీసుకోవచ్చ అయితే పెట్టడం
ఆ ఉందా
ఒకసారి యూజ్ చేసిన మోసన్స్ అయ్యినఇ తర్వాత పెంగ్విన్
అంటే సెట్ కాకుంటే అట్ల అవుతుందేమ్మో
ఉ
ఉ నాకు ఏమీ తెలియదు ఇవన్నీ నిజంగా
అవును అంటే నాకు తెలిదు వేరే వాళ్ళు చెప్తా నేను తెలుసుకొని ఇంకెట్లా బాబు పూట్టాడు కదా ఇంకా బాబు కోసం వాళ్ళు ను అడిగే చేసుకుంటా ఉన్నా
ఉ అంటే పుట్టిన తర్వాత ఎన్ని రోజులకి స్నానం చేపచ్చేది
సీ సెక్షన్ అయితే ట్వంటీ వన్ డేస్ చేస్తారు నార్మల్ అయితే చేసేసుకోవచ్చు పురుడు చేసేదైతే ట్వంటీ వన్ డేస్ కు ఇంకా నార్మల్ గా ఊడక
ఇంకా డిశ్చార్జ్ చేస్తారా
ఆహ అది దీని తర్వాత చేస్తారు అంత లోపు చేయరు
ఉ
కుట్లు ఉంటాయి గాదా
అవులే ఊ
మళ్ళా ఐదు గంటలకి ప్రాబ్లం అవుతాది అనేసి చెయాలే
అంటే చనా పెయిన్ ఉంటది కదా సి సెక్షన్ అవి చేస్తే రెండే ఉన్నాయి మా ఊర్లో
ఆ చిన్న పెయింస్ ఉన్నాయా
ఉ
ఉ ఉ
పాపకి అన్న ప్రసన్న అయిపోయిందా
లేదు
అంటే నార్మల్గా చేస్తారు కదా త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ
లేదు ఫైవ్ మంత్స్ చేస్తాం
ఫైవ్ మంత్స్ లోన ఉంది
అలా అది ఇది పెట్టి ఎందుకని చెప్పి అప్పటికి అంటే కొంచెం బాగుంటది కదా
ఉ ఇంకా ఇక్కడ కర్ణాటకలో అయితే నార్మల్ గా ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయినాక అమ్మ వాళ్ళ ఇంటికి పిలుసుకొని పోతారు కదా మూడు నెలకి కానీ ఐదు నెలకి కానీ ఇంకా డెలివరీ అయ్యే వరకు అక్కడే కదా ఉండేది
ఉ
ఇక్కడ అట్లా లేదండి ట ఆ డెలివరీ అయ్యే వరకు ఇక్కడే నాతో ఉండిద్దీ ఒక్కోసారి డెలివరీ కూడా ఇక్కడే అయ్యి ఆ తర్వాత పిలుచుకొని పోయేదంట పోవాలన్న అనుకుంటే ఎప్పుడన్నా ఒకసారి పోయి అమ్మ వాళ్ళ ఇంటికి ఐదు నెలల్లోనూ అట్లా పోతారు కదా అట్లా పోయి మళ్ళా వచ్చేదంట ఇక్కడేనంట ఉండేది హు అంటే ఆ టైం లో ఓ హస్బెండ్ వైఫ్ దూరము ఉండ్రాదు ఓ వాళ్ళ బాండింగ్ ఎక్కువ ఉండాల అనే ఎతారా ఇక్కడే న ట పెట్టుకునేది కోడళ్ళని ఆ డెలివరీ కూడా ఇక్కడ చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేదంటే ఆ అమ్మ వాళ్ళు ఇంటిదగ్గర అయిన చేయొచ్చు ఆ ఇంకా అన్న ప్రసన్న బాగా చేస్తారు ఇక్కడ ఫ్రెంట్ ఉయ్యాల అంత చేసి ఇంట్లో అన్ని వంటలన్నీ చేసి రిలేటివ్స్నీ అందరినీ పిలిచి హు ఫంక్షన్ తర చేస్తారు అన్న ప్రసన్న చేసే
ఇక్కడ అంత లేదు నార్మల్గానె చేసామంటే చేసామన్నంటుగ
హు మామొలు సైడు అట్లేం లేదు ఆ ఆ కోడళ్లు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికే పోయేది డెలివరీ అయ్యే వర్ డెలివరీ అయినాక రెండు నెల్లు మూడు నెల్లు ఉన్నాక మళ్ళా వాళ్ళ ఇంటికి వచ్చి అట్లా ఉంది కానీ ఇక్కడ అట్లా లేదు
మూడు నెల్లకు కానీ ఐదు నెల్లకు కానీ పంపిస్తారు డెలివరీ అయ్యాకా హు
ఏమో అట్లా చెప్తా చెప్పింది హుహ్మ్
మెసేజ్ చేసిన మీ సిస్టర్ కి నైటు నెంబర్ ఇచ్చారు గాదా అక్క నడిగి చెప్తాను అని చెప్పింది
ఆ చేసింది నాకి మెసేజ్ చేసింది ఇట్లా ఎవరికన్నా ఇచ్చిందావా అని తే ఆ ఇచ్చినన్లే మా ఫ్రెండే మాట్లాడు తను చేస్ టే ఫ్రీ ఉన్నప్పుడు అని చెప్పిన